హలో హలో బాగున్నారా అందరు
ఆ బాగుందా మీరు బాగున్నా
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీనయి మీరేం చేస్తున్నారు
కాలి తిన్నారా
తిన్నా తిన్నానా మీరు
హ తిన్నాం తిన్నాం ఏం కరీరోజ
చికెన్ బింది
మాది పప్పు చారు పెరుగు
మీరే వండుకున్నారా బయట నుండి తెచ్చుకున్నారా
ఎకెళ్ళండి నైట్ అండుకుంటాం పొద్దున బయటికి వెళ్ళి
కాలేజ్కి వెల్లింర
ఉ కాలేజ్కి వెళ్ళి వచ్చాం వచ్చి ఇందాక బయటికి పోయి ఇప్పుడే వచ్చాం
హ
ఇందాకట్లా బయటికి పోయి ఇందాకనే వచ్చి ఇట్లా కూర్చున్నా మీరు ఫోన్ చేశారు
హ
హ
అ
మీరు చెప్పండి మీకు తాగేవాళ్లు అంటే ఇష్టమా అంటే మీకు తాగేవాళ్లు అంటే ఇష్టమా అంటున్నా
నాకు నచ్చదు ఎందుకలా అంటున్నా నచ్చదు అంతే అది
ఓకే వచ్చినాంక చె
మా మానరా
హ
మా డాడీ అడుగుతాండ
హలో
హ
ఒకేళ మీకు చెప్పకుండా తాగి వచ్చినప్పుడు ఏం చేస్తారు
సీరియస్లీఐతే ఆరోజు మాట్లాడను దగ్గరలో వుంది
అంటే తాగుతే ఇష్టమే కానీ అంటే తాగుతారు కానీ ఏమనరు
అట్లేం కా ఛీ అయినా నాకు నచ్చదు
అబ్బ హాస్టలొ అందరు తాగనోల్లె ఇప్పుడు
తెల్లకల్లె ఏం కాదు
తెల్లకళయితేంది బీ తెల్లకల్లు అయితే అయితుడేంది బీర్ తాగితే ఏమైతాంది
ల్ స ఏమో నాకు కొంచెం నచ్చదు సైలెంట్ ఉంటే పర్లేదు బట్ కొంచెం తేడా తేడా చేస్తరు కోపం వస్తది
మ
ఏ
సైలెన్స్ గనే ఉంటారు కదా అంటున్నా
ఎవరు ఉండేది
మీ వొళ్ళు
ఎక్కడు ఉన్నారు అట్లాంటి అలవాటు లేవు
ఆ లేద
లేదు జస్ట్ తెల్లకల్లు మాత్రమే
తెల్ల కళ్ళు మాత్రమే అంటారు కానీ చేసే పనులు తెలవదు మేము కూడా తెల్లగలే తెల్లగల థమ్స్ అప్ అనుకున్నాం
హ
కానీ టైం గాని టైం వచ్చి ముంచేసారు అందరూ ఏ ఒకటి మేము ఒకటి మేము అనుకునే తాగినంలే ఒకటి కావాలనే అనుకునే తాగినం ఇంకోటి మాత్రం మనఅది బయటికళ్ళి తాగిచ్చారు తర్వాత మనం మెరిట్
స
హ్మ్ ఒకటి మామ్ ఒకటి మమ్మీ ఎలుసు తాగిది
మ్యాప్స్ నేనే ఇచ్చినా మరి మొన్న అడిగిందని ఆ నేను ఎప్పుడూ తీస్తున్నా
హలో
ఆ చెప్పు
ఒకటి మా అమకి తెలుసు తాగేది ఇంకోటి తెలియదు తెలిస్తే ఏం కాదు బట్ తిడతది ఎందుకు అవసరం మాకుడుక ఉంటది వయిందగ తెలుసు వైన్ తగిన తెలుసు
నేను చెప్తా ఇప్పుడు కాల్ చేసి
చెప్పుకో అయింద అయినను మమ్మీకి చెప్పిన చె
ఆహా ఇంకొకటి కూడా చెప్తాం అ మాట్లు ఎతే మళ్ళీ ఇంకా అందులే
నేను కూడా చెప్తే ఏ ఉన్నది ఒకటి నాకు ఇప్ప ఉంటేది చెప్తది ఏమున్నది
సరే ఇప్పుడు నేను చెప్తే మళ్ళని ఏమనుకుంటారు అది బాధా
చెప్తాం తాగేటి ముందే కుంటా చెప్పే అద అట్లా తా తాగినట్టు చెప్తున్నా ఏ కానీ మీరు చెప్తా టైం మాసేపుత అయ తయనే ఇప్పుడు మళ్ళీ తాగుత మళ్ళా తాగి తాగానే అనుకుంటున్నా మళ్ళీ ఏదనా టైమ్ కానే టైం వస్తే తాగాల్సింది
హ్మ్
ఒక పెళ్ళి ఉన్నది ఆ పెళ్లి వరకు కదా ఇప్పుడు కాదా ఆ పెళ్లి ఇంకొక ఫోర్ మంత్స్ పడుతు కావచ్చు
నీకు ఇంక ఒక్క ఇయర్ ఉందా బీటెక్ అయిపోవడానికి
అ
ఒకే ఒకే
ఇంకోటి చెప్పాలి హ్మ్ ఇంకోటి ఎప్పుడు వైందయినా అంటే ప్రతిభావలు ఏమో చేసుకున్నారు సంథింగ్ దేమన్నా ఏమో
కాల్ బర్డే
బర్డేనా బర్డే ఖచ్చిన నను
అచ్చనా
అప్పుడు ఏం తగ్గినావ్
తెలుసు వైన్ తాగినా
జనలే అదే అదే
మరి నాకు తెలుసు అరే అయిన పైనకి వెళ్లటప్పు న ను ఉండ అప్పుడు
పని కుడదు అప్పుడ అది తెచ్చి పెట్టి తెచ్చి పెట్టి బాటిల్ లా ఆల్రెడీ ఒక దగ్గర దగ్గర టూ లీటర్స్ బాటిల్ హాఫ్ లీటర్ థంబ్స్ అప్ బాటిల్ తగిన ఆల్రెడీ నేను ఒక్కనేదాయినా
ఎట్లా ఎట్లా పడుతుంది మీకు అసాల్ కడుపూ లో
లీ జస్ట్ థమ్స అప్పే తాగిన నేను ఫస్ట్
హ్మ్
అయితే చిన్న బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ అంటే ఓ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనుకుంట
అ కళయిన సంశబ్దగన అద్దగన
తమ్ కల్క్డయ కళాలనేరు కలక్కడ అయనా ఆ పొద్దున్న ఆయన మధ్యాహ్న మధ్యాహ్న నైట్ ఉంద అయనా కనీ గప్ప వరకుంటాయి అర అరగదా
అడిగిన అంతే అనేది ఆయన అంటున్నా ఒకటే రోజు
ఆ
అన్ని తాగిన ఒక్కటే రోజు అంటున్నా
తైనా అంటే ఆ పొద్దున ఆయన మధ్యాహ్నం త
నీ వల్ల అది తెల్లకల్లా అయిన నాకు తాగ బుద్ధి కాలే
బబడ అది బ్యాడ బడ కాదు
ఆ
బీల్ గుడి హంగ్ అదు బట్ అది ఈగ ఆల్కాహద్ ఒకక్కడే ఆగతు హలో
ఉ
బీరు ఏం కాదు బీరు ఏం కాదట అంటే అది ఆ కాలకిగాని మరియాంత కాదు జస్ట్ ఇది బాడీ పర్పస్ ఇది అందుకుదాయి నారుజతా ఇది గిదిరా గిదిరా అని వీడియో చూపిచ్చితాగిచ్చిర్రు నాకు
మల్ల ఆచ్చినాక చెప్తా
ఉ ఆల్కహాల్ అయితే ముట్టుకోం ఆల్కాహల్ అయితే పోన్ అన్నది పొన్
చచ్చిపోతే
హు
మంచోడు అంటున్నా
హు ఏయ్ బీర్ మణ తగా ఇగ అప్పుడు కొంచెం మత్తు మరిల మత్తులుండి అప్పుడు తాగిచిల్లు తగినం సెకండ్ సారి రిసార్ట్ తప్పకా తాగాల్సిందే ఇంకోటి పెళ్లప్పుడు కూడా తప్పక తాగాల్సిందే ఇంకో అన్నవాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా తప్పక తాగాల్సిందేగాని అందుకే ఆపుకుంటున్నాం ముందే ఉమ్ నిన్న కాదు మొన్న నైట్ ఏసిల్లు బడ్డే ఉన్నప్ అండి వాళ్ళ అందకు ఇస్తాన్నాగాని కాని అద్దురపుల్కతాగరా అని చెప్పి ఆపినాం రేపు కళ్ళుతాగుదామని చుస్తన్నాం ఇయల తాగాల్సింది రేప్ పోస్ట్ పోన్ అయ్యింది కదా ఐస్క్రీమ్ తిన్నాం కదా అవసరమా అని చెప్పి రేప్ తెప్పి తీసుకున్నా హలో
హు
ఇలా ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా అందుకు రేపు తాగుదాం తీ కళ్ళు అని చెప్పి ఆపిర్రు ఇయల కళ్ళు తాగిన ఇయాల కళ్ళు తాగేటోళ్లు
పంపిస్తారా నాకు నేను నాది నేను అడు
ఆ నీకు పంపుతారు గాని ఎయిట్ దాడిందంటే మిమ్మల్ని హాస్టల్కిఎళ్లి బయటికి తోలరు
ఫస్ట్ పంపిస్తారా
ని మీ మమ్మీ డాడీకి ఫోన్ చేసినాకనే తొలుతారు అర్జెంట్ అది కూడా అర్జెంట్ అది అంటే మమ్మీ డాడీకి ఫోన్ చేసి పర్మిషన్ పమ్తేనే తొలుతారు లేప్తే మళ్ళీ అది కూడా ఆ రోజు రోజు అ రోజు తోలరు ఏదో అర్జెంట్ పని ఉణ్యాది అంటే తోలుతార
అవున అంటే బయట నుండి ఏమన్న తెప్పిచుకోవచ్చా
మ్మ్ తెప్పిచుకోవచ్చు
ఓకే ఓకే తెచ్చేటోడు ఇంగ ఉపయోగం తెప్పిచుకోవాలి అనుకుంటే
నాకు నీకు ఒక ఐదు కిలోమీటర్లు ఉంటది
పర్లేదు ఒక్కొక్కసారె రోజు రమ్మనను నిన్ని ఏమి
ఏమో తెల్వదు
ఆ ఇగ నేన్ రోజు పిలుస్త నిన్ను
హ్మ్ హు మొన్న మమ్మీ
ఆ ఏమ్
మమ్మీ మీ మమ్మీ కోడల్ ఇక్కడనే జాయిన్ అయింది మమ్మీ నా దగ్గరనే అని చెప్పల్నా
మ్మ్ ఏమన్నది నీకు తీట మరి బాగుంటది
మామ్మీ అన్నది నేను గాదు ఫస్ట్ అన్నది మామ్మీ అది కూడా హన్మకొండ కి వచ్చు అది కూడా హనుమకొండకె వత్తది రా కొడుకా అన్నది మమ్మీ మమ్మీ ఇంగ ఎక్కడ పోను మమ్మీ అసల్ నేను నువ్వు ఎంత ట్రై నువ్వు ఎంత పోమ్మన్నా నీ పోను మమ్మీ నాకు నీ చెప్ప ఇంక ఈమె దగ్గరకి పోతే పోవ్వచు నే దగ్గర పోను అని చెప్పి అన్న అనుడతోనే యా అట్ల అన్నా ఇంక ఊకన్న నీ అగుతేనే ఎందుకు పోవు ఎందుకు పోని ఆ సరే తీ ఇగ రోజు పోతది తీ అని అన్న ఆ గట్టంది కాదరు కు పూ అంటాంది
రోజు పోతాను అంటే
అట్లాంటి కథలు పడకు కొడుకా అంటాంది
ఎందుకు అట్ల రోజు వద్దంటుందా
వద్దంటాంది కానీ నీ దగ్గరకి పోవాలట నీగ్గరకి పోవాలి మా ఇంటి మా ఇంటి గట్టే తీసుకుని రావాలంట
నేను చెప్పిన అత్తమ్మ నేను ఒకవేళ అక్కడ చదివితే హాలిడేస్ ఒకేళ రెండు మూడు డు హాలిడేస్ ఉంటే మీ ఇంటికి వత్తా కాగజ్ నగర్ క అయితే ఎక్కువ దూరం ఉంటది అని అన్న
మ్మ్
సరే మ్మ్ నువ్వేమన్నావ్
ఇప్పుడు ఏ నీ నీతో నన్నను తీసుకోమమ్మంటారు అంతే నీ నేను ఇంటికి రావాలి ఇగ
హ్మ్ రావాలే ఏవరికోసం
ఎవరి కోసం అంటే
మీ ఇంటి కే కదా
మా ఇంటికైతే
ఆ నన్ను తీసుకెళ్ళాలి ఆ ఎవ్వరు తీసుకెళ్తారూ
బస్సు ఎక్కిత్తే ఈ పోవాలే
మూడ్ లేదు
ఒక్కసారి రెండు సార్లు పోతే మూడోసారి నీకే అలవాటు అయితది నువ్వు పోతావ్
ఆ నాక్ భయమైతది
ఈ నీతో నే ఇంటికొస్ స్తుంటే మా ఇంటి ప కడున్నోళ్లు అందరు ఆ ఎవ్వరు రా పోరి ఎవ్వరు రా అంటరు ఇంగ ఈ ఈ తెల్సుసు గద నార్మల్ అట్టే పోతేనే అడుగుతారు అందుకే ఒకసారి రెండుసార్లు వత్త మూడో సారి మీరే పోవాలి ఇగ
ఓకే
ఓకే ఓకే బాయ్
ఆ